నమస్కారం ఎలా ఉన్నారండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నపుడు
అవును బాగున్నాను. ఏం లేదు ఫ్రీగానే ఉన్నాను.
ఉ హూ
ఊ అను తిన్నాను. మేమా టమాటో కర్రి చేసాం ఆవును కాదు నాకు చాలా ఇష్టం లేదండి.
ఓ మీ ఏం కర్రీ అంటే ఇష్టమండి.
నాకు లేడీ ఫింగర్ అంటే ఇష్టమండి.
ఊహు
అయినా ఇంకా
ఏ విశేషాలు వాతావరణం ఎట్లా ఉందండి మీ సైడ్.
ఆ కొంచెం క్లౌడీ క్లౌడీ ఉన్నదండి.
ఊహు చల్ల గాలి వస్తుందా అండి. ఉ ఊహు
ఇంకా మీరు తిన్నారా.
ఒ సేమోనంటి.
మీరు తిన్నారా. ఆ ఏం చూసారు మీరు
మేమ అండి చిక్కుడుగాయా చేసుకున్నం అండి
అచ్చా నాకు
ఇంకా మీకు నీకు హాబీస్ ఏముందండి.
వాయిట్ సరిగా రావట్లేద్.
మీ హాబీస్ ఏమున్నాయండి.
నా హాబీసా నాకు నిద్ర అంతే సాలా ఇష్టం.
ఓహో పండుకుంటానే ఉంటారా అండి.
కాదు ట్వెల్వ్ వరకు పంకుట్ట
టువెల్వ్ వరకు పండుకుంటార మార్నింగ్ ఎప్పుడు లేస్తారండి మరి.
మార్నింగే ట్వెల్వ్ కు లేస్తా. నైట్ నైన్ థర్టీకి పడుకుంటా.
అట్లనా అండి మీరు మార్నింగే టువెల్వ్ కి లేస్తారా అండి. ఊహు అంతా సేపు పండుకుంటే మీ ఇంట్లోలు ఏమనరా అండి.
అంటే హాలిడే రోజు పండుకుంట
ఓహో
ఆ
న చెప్పాలి ఇంకా మీరే
మీరే చెప్పాలి మీకు షాపింగ్ అంటే ఇష్టమా అండి
ఏ షాపింగ్ అండి
బసల్ షాపింగ్
అవునండి షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి
అవునా మరి మీరు డ్రెస్ తీ కున్నారండి ఈ రంజాన్కి
అవునండి తీసుకున్నామండి ఈ రంగానికి
అచ్చ ఏ మోడల్ అచ్చ ఏ మోడల్
మేమా అండి మేము మోడల్ ఇప్పుడు అయితే పాకిస్తానీ నడుస్తుందండి సింపుల్ లోనే ట్రెడిషనల్ మంచిగుంటదండి పార్టీవేర్ డ్రెస్న తీసుకుంటున్నానండి
అచ్చా హైదరాబాద్లో డ్రెస్సెస్ బాగుంటాయా
అవునండి ఆ
ఎందుకంటే చాలా మంది ఎక్కడి నుంచి షాపింగ్ చేసిందంటే హైదరాబాద్ హైదరాబాద్ అన్
అవునండి అందరు అట్లనే అంటారు కానీ మా ఊర్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ కంటే మంచిగా ఉందండి మంచిగా చేస్కో చేసుకోండి షాప్ రింగ్ చేయించుకుంటారండి మంచిగా ఇక్కడ ఇంకా బాగా మోడల్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఏమింటే అది తీసుకోవచ్చు అండి
అచ్చ ప్రైజెస్ నార్మల్ ఉంటయ ఎక్స్పెన్సివ్
ఇక్కడయితే ప్రైజెస్ మాకు తరపన మాకు తెలిసిన ఉంటే క్కువనే ఉంటదండి మేము హైదరాబాద్కి పోవడం అది హర్చ టికెట్కి తినడానికి
అవునా అవునవును అక్కడ రేట్ ట్లు బాగుంటాయా ఎక్స్పెన్సివ్ ఉంటాయా
అక్కడ రేట్లు అంతే పడతాయండి
ఆహా ఇంకా
ఇంకా మీరు ఏం చేస్తారు మీకు వంట చేయడ మోచ్చా కుకింగ్ చేస్తార మీరు
రాదు నాకు వంట చేయడం
ఏం కుకింగ్ చేస్ ఏం వస్తది మరి మీకు
నేను జంక్ ఫుడ్స్ లో నూడిల్స్ పాస్తా అది చేస్తాను
అవున ఓహో
ఆ
మీరు మీతోని మాట్లాడితే నాకు నిద్రనే బాగా
అవున
మీరు నిద్ర మంచి కదా అండి మీకు నిద్ర అంటే చాలా ఇష్టం కదా అందుకోసం నాకు నిద్రనే ఎక్కువ వస్తుందండి
అచ్చా మీకు నమ్కిన్ ఇష్టమా స్వీట్ ఇష్టమా అండి
నేను నమ్కినే తింటానాండి నాకు నమ్కినే ఇష్టం అండి
ఆహా నమ్కినే తింటార నమ్కిన్ లో ఏమి ఇష్టం మీకు
నాక అండి నమ్కీన్ లో అన్ని నమ్కిన్స్ లో అన్ని తినెత్తాను కాకపోతే నాకు ఒక
కచేరియా
పానీపూరి అన్లిమిటెడ్ తినేస్తానండి
ఆహా తిన్నారా మరి ఎప్పుడైనా తిన్లేదా ఆహా మీరు బయిటికి వెళ్ళార ఎప్పుడైనా ఆహ అది ఎంది ఆ పనీ పూరి ఐస్ క్రీమ్ తిన్నారా
అవునండి పానీపూరి ఇతి ఐస్ క్రీమ్ అన్ని తిన్నామండి
అవున ఆ మీకు పానీపూరి అంటే ఇష్టమా
ఒట్టిగా కట్టా వేసుకొని తింటానండి పానీ డబ్బాడు
అవునవును ఆ ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం అండి నీకు
ఐస్ క్రీమ్ లో అండి నీ నాకు బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇప్పుడు వెరైటీగా అది అమెరికన్ డ్రై ఫ్రూట్స్ అని వస్తుంది కదా ఆ అది తింటా అది ఇష్టంగా తింటానండి
ఆహా అది తింటారా
అవునండి
అచ్చా
ఉహు
పాలే
మీరే చెప్పాలాండి
ఆ ఇప్పుడు డిఫారెస్టేషన్ బాగా అయితుంది ఇక్క అదయితే
అవునా అండి
అవును అంటే ఆ పొలిష్ షన్ ఎయిర్ పొల్యూషన్ దాని వల్ల పీపుల్స్ కి బాగా హ్యండ్ పుల్ అయితుంది
అవునండి హార్మ్ ఫుల్ అయితే అయితుంది మనం జాగ్రత్తగా ఉండాలండి నోస్ కి ఒకటి స్కార్ఫ్ లాగా కట్టుకోవాలి మనం మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలి చెప్పలండి
తే పీపుల్స్ కి అది బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది దాని వల్ల
అవునా అండి ఎట్లా అయినా ప్రాబ్లం మే నండి మరి ఎట్లా
అవునా
అట్లా అట్లాంటోళ్ళు ఇంటి నుంచి బయట వెళ్ళొద్దండి
అవును కానీ వింటారా వాళ్ళు
విన్నారండి బయట వెళ్ళకపోతే కూడా బాగా ప్రాబ్లం అంగదా అండి
అవును
కాసేపు బయట కూడా వెళ్ళాలి బయట గాలి కూడా ఆక్సిజన్ కూడా తీసుకోవాలండి
అవునవును తీసుకోవాలి హ్మ్
ఇంకా
కా
చెప్పాలి
ఇప్పుడు ఎవరైనా పెళ్ళి ఉన్నదా అండి
అవునండి ఉన్నదండి
ఎవరి పెళ్లి ఉన్నది ఆహా మీరు ఏం చేస్తారు మీ అంటే ముస్లిం వెడ్డింగ్స్ లో
మా ముస్లిం వెడ్డింగ్స్ లోనా అండి మేము ఫస్ట్ నుంచి మాకు ఫిఫ్టీన్ డేస్ పెళ్లి ఉంటదండి ఫిఫ్టీన్ డే చేస్తు మేము కలిసిగా సామాన్లు తీసుకోవడం అన్నీ చేసుకోవడం ఇష్టము ఉందా ఇకా పనీర్ మీద పనీల్ ఏం చేయాలో చేయాకూడదు ఏం థీమ్మ్ ఉండాలి ఏం కలిసి చేయాలి
ఆహా
పాలండి
అవునా ఇంకా ఆ హల్ది ఇది అంటే నికా అంటే ఏం ఏం చేస్తారు దాంట్లో
ఇంకా అవునండి వెడ్డింగ్స్ లో మేము బట్ ట్టలు కొనుకోవడం ఇంకా అన్ని ఇక అన్ని షాపింగ్లు చేసుకుంటామండి అది ఏమంటారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందు అది సేమీయాలు వడియాలు పెట్టుకుంటాం అండి అది ఇంకా రా ఉంటంది ఒకటి అది పెట్టినాంకా మేము కుఖరాన్ ఖానీ అయితే కరీమా జరిపించుకుంటామండి అది అయిన తర్వాత నేయజ్ జరుపుకుంటాం అది ఒక మే కదేసి బలి ఇస్తామండి
ఆహా ఆ ఇది ఇంకా అంటారు చూడు మీ దాం అ ఆ టైమ్ లో మీరు ఏం చేస్తారండి
నిఖా లోనా నికాలో అండి ఇప్పుడు దాదాపు మందు ఈ మజిత్లో జరుపుకుంటాను రండి నిఖా అక్కడ కుబులే కుబులే అంటేనే నీకు అయితదండి నీకు బాల బాగా ఆలోచన ఉంది పెళ్ల్లి మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి మీకు
కాదు కాదు జస్ట్ అడుగుతాను తున్నాను ఇప్పుడు నేను అవునవును
మీ పెళ్ళి అయిందా అండి మరి
ఇప్పుడు డిగ్రీ చద్దువుతున్నాను
ఓహో అట్లానండి
ఆ
ఆ
ఇంకా లండి మీ సమయం మాకు ఇవ్వడానికి
ఆగండి నేను చెప్తానండి ఓకేనండి ధన్యవాదాలు అండి మీ సమయం మా కేటాయించినందుకు ధన్యవాదాలు మీ సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి చరాఘరమ రక దమ్ ప